హలో
మాకు క్లాస్ ఇయస్ అంటా
ఉమ్ అందుకే వెళ్ తున్నారా మరి ఇప్పుడు
ఆ వెళ్తున్నా
ఏ టైమ్కి వెళ్తారు ఇప్పుడు నైన్ త్రీ నె అయి
ఇప్పుడే వెళ్తాను ఎందుకంటే ఆసారి తొందరకి వస్తారంట
ఓహో అవునా
ఆ ఆ ఒక నిమిషం ఆగాండి
తిన్నాం తిన్నాం మీరుదింనారా
ఆ
మీకే ఆటల అంటే ఇష్టం
ఇంకా నేను ఆట్లే ఆడను ఇంకా నాకేమి ఇస్తారు
మాకు ఈ రోజు చాలా క్లాసెస్ జరుగుతాయంట మొన్నటి దాకా ప్రాజెక్ట్ జరిగింది ఇప్పుడు నుంచి క్లాస్ వస్తాడంట బోరింగ్ ఉండిద్ది మొత్తం క్లాసులు అంటే నిద్రే వచ్చిద్ది ఆ క్లాసెస్లలో
అంటే క్లాసెస్ ఏమైనా కూడా ఎగ్జామ్స్ ఏమైనా రాస్తు మరి
క్లాసెస్ ఇంటా కానీ నిద్ర వచ్చింది వాళ్ళు చెప్పే చెప్పడికి అంత మంచి గా చెప్తారన్నమాట వాళ్ళు
ఆ
స
మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసాము అది మీ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు మళ్ళీ
మా అమ్మ వాళ్ళకి నైట్ ఫోన్ చేయలేదు నైట్ నే ఫోన్ చేస్తే మా బ్రదర్ మా అన్నయ్య ఏ తెరలే గాని మొన్నయ ఇంటికెళ్ళాక మళ్ళీ చేయలేదు మొన్నయ మేబి వంటక వెళ్తున్నా కుంటన్నా నైట్ నాకు తెలుసు హ్మ్
ఇంకేం చేస్తున్నావ్ మరి కాలేజ్ కెళ్ళావా
మాకు కాలేజ్ నైన్ థర్టీ ఫైవ్ కి
నైన్ తాటి
మేము లైట్ గా వెళ్తాము కాబట్టి
అవునా ఇంకేంటి మరి
ఏమన్నాయీ చెప్పాలి మాకు
సింధు సిధు సిందు ఫోన్ అటు తిరిగిసిస్తా మీరు
హలో
ఆ చెప్పు
మాకు మొబైల్ కమ్యూనికేషన్ అని ఒక సబ్జెక్ట్ ఉంనిద్ది మొబైల్ కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ అని ఆ కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ ఫస్ట్ క్లాస్ మాకు
ఇంకేమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి
మాకా డిఐపి డిజిటల్ ఇమేజ్ పసెసింగ్
ఆ ఇంకా
ఏ డబల్ యూ పి మైక్రోవేవ్ కమ్యూనికేషను మిన్ ఇంకా ఫోర్ అయినాయి కదా త్రీ ల్యాబ్స్ ఉంటాయి మాకు
అవునా మరి ల్యాబ్స్ చూసి రాస్తారా బయట నుంచి ఎవరైనా వస్తారా
బయట నుంచి వచ్చి వైవాను ఎగ్జామ్స్ కండక్ట్ చేయ వస్తారు
అవునా మరి మీరు చూసి రాస్తారా
చూసిరా చూసిరాయం నేర్చుకుంటాం
అవునా
హ్మ్
ఇంకేం చేస్తున్నారు మరి
ఏం చేస్తున్నా కాళీగ కూర్చున్న మీతో మాట్లాడుతున్నా
ఏం చదువుకోవా
చదువుకుంటా చదువుకుంటా
ఎప్పుడు మరి
ఆ చదువుకుంటా కాలేజి కె కదా ఏళ్ళింది అ హ్మ్
ఇంకేంటి మరి
మేమున్ని చెప్పాలి మీరే మీరు మీక్ సబ్జెక్ట్ ఏంటి అర్థం కాలేదు రాశినం రాశినం మీరు రాసారా
నేను రాయలేదు నాకు ఇంట్రెస్ట్ లేదు
మీ మీ స్టడి అయిపో మీ స్టడీ అయిపోయాక ఏం చేస్తారు
ఆ మీరు ఇప్పుడు గబ్బటి ఎగ్జామ్స్ రాసారు కదా నేను అప్పుడు రాస్తాను
అవునా
ఆ
హ్మ్ మరి జాబ్ గవర్నమెంట్ ఎ చేస్తారా ప్రైవేట్ చేస్తారా మీరు
ఏది అందుబాటులో ఉంటే అదే
అవునా మీ అమ్మ వాళ్ళ ను మంచిగా చూసుకోండి మరి మీరు
ఆ చూసుకుంటా
మీ అమ్మ వాళ్ళు మంచిగా ఉన్నారా
ఆ మంచిగనే ఉన్నారు
ఎప్పుడు వస్తారంట మీ దగ్గరికి మీ అమ్మ వాళ్ళు
నా దగ్గరకా నేను రమ్మని చెప్పను ఎమనంటే మనీ కొడతారు నేను తీసుకుంటాను
హ్మ్ హు వాళ్ళు నీకు ఎప్పుడు చూడబుద్ది కాదా
చూడబుద్దా అంటే ఫోన్ మాట్లాడతా కదా రోజు
ఫోన్ మాట్లాడం వేరు చూడడం వేరు చూసి చూస్తే ఒక సంతృప్తి మాట్లాడితే ఎ వస్తూన్ మీకీ
నేను ఏం చిన్న పిల్లని కాదు కదా ఊకునే న రండి నాకు చూడబుధైతుంది అని చెప్పడానికి ఏదైనా నేనేం చిన్న పిల్లని కాదు కదా ఊకనే రండి నాకు చూడాలనిపిస్తుంది అని చెప్పడానికి
చిన్న పిల్లవైనా ఎంత పెద్ద పిల్లవైనా సరే వాళ్ళతో ఉండే బాండింగ్ వేరు ఫ్యామిలీతో
అలా ఎందుకు
అలా ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ వాళ్ళ మీద అది అందువల్ల వాళ్ళు చూడకోకుండా ఉండలేకపోతున్నామంటే వాళ్ళని విడిచిపెట్టి ఉండలేకపోతున్నా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద ఉన్న ప్రేమ వ అల్లే వాళ్ళని విడిచిపట్టి ఉండకోకున్న చూడుకోకుండ ఉండ లేవు
అలా ఏమి ఉండదు ప్రేమ ఎక్కడున్నా ప్రేమే ఫస్ట్ అదే నేను ఇప్పుడు సె సెట్లయ్ నేను వాళ్ళ దగ్గర ఉండోచ్చు అప్పుడు నాకు సెట్ల అయిన టు ఉండదు వాళ్ళ దగ్గర ఉంటున్నా అని ఉంటది ఇప్పుడు ఇప్పుడు మంచిగా కొన్ని వొదిలేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ మన దగ్గర ఉం టై అని నా నమ్మకం
ఆ ఏం వదిలేసారండి అంతగానంగా మీరు
వదిలేస్తే అంటే ఇప్పుడు వాళ్ళకి దూరంగా ఉంటే ఏదో ఒక చదుకుని ఏదో ఒకటి తెచ్చుకుంటే వాళ్ళకి దూర ఇగ ఉన్నా అని ఇలా ఉన్నాను ఇలా జాబ్ చేస్తున్నాను ఇల దూరంగా ఉండి ఇల జాబ్ చేసింది అని ఒక హ్యాపీనెస్ ఆ అవును
ఆ జాబ్ చేస్తారనమాట మీరు బి టెక్ అయిపోయాక మి స్టడీ అయిపోయట
చాలి కదండి
ఊ మరి ఇంకేంటి విశేషాలు
ప్పాలి
ఊహు జాబ్ చేయము మరి మీ జాబ్ ఏటై ఏ ఎటిలో కంప్లీట్ చేస్
ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ
ఇప్పు మీకెన్ని ఇయర్స్ గదా ఇంక టూ ఇయర్సే ఉంది ట్వంటీ టూ లో మీరు జాబ్ తెస్తారు గవర్నమెంట్ జాబ్ మీరు ఇంటెలిజెంట్ పర్సన్ అనుకుంటా
అవ్వాలి గదా అప్పటిలోపు ఖాళీగానే ఉంటాం చెయ్యాల్సిందే
ఆర్ బి ఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసా అదొక్కటే రాసా నేనింకా స్టడీనేే చేస్తున్నా స్టడీ చేసుకుంటే నేను అదొకటే రాష్
అవునా
చెప్పాలి
చెప్పాలా
నేను స్టడీ చేసుకుండే దన్నా గవర్నమెంట్ జాబ్ స్టడీ అయిపోయిన మట్లోనే గవర్నమెంట్ జాబ్ జేద్దామని నాకు డ్రీమ్ అందుకని స్టడీ లో ఉన్నప్పుడే ఎగ్జామ్స్ రాసుకుంటున్నా
మీఅన్నయ్ ఒప్పుకుంటాడా మరి
ఒప్పుకుంటాడు మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళకి గావల్సింది కూడా అదే జాబే గావాలి. వాళ్ళ గూడ వేరే స్టేట్ లో వచ్చినా గాని నేను ఒక్కదానెలయ్యినా జాబ్ చేసుకుంటా
మరి పెళ్లి చేసు కోవ
పెళ్లి చేసుకుంటాను నా లైఫ్ లో నేను సెటిల్ అయ్యి నా కాళ్ళ మీద నేను నిలబడినప్పుడు
మీ అన్నయ వాళ్ళ పాప బాబు ఎలా ఉన్నారు మరి
మాన్నయాళ్ళ పాప బాబు బాగున్నారు మాన్నయాళ్ పాపకి బాబుకి వాళ్ళు స్కూల్ కెళ్ తిన్నారు వాళ్ళు ఇంకేంటి మరి ఏడుస్తారు వాళ్ళకి రోజు పప్పలు గొనీయ్యాలి
ఆ
మ్
ఇంకేంటి మరి
ఏముందే చెప్పాలి
కాలేజ్ కి లేట్ అయితుంద అన్కుంటగా రెడి అవ్వవా
రెడీ అయ్యాన్ నేను మ్మ్ మీతో ఫోన్ మాట్లాడదామని
అవునవును
ఊ
టిఫిన్ ఎన్నింటికి పెడతారు మీకు
గా ఎయిట్ తథర్టీకి
ఎప్పుడు లే సారు
సెవెన్ కు
నుక అదే నేనైతే నా ఎప్పుడో లేటుగా లేసేదాన్ని
తొందర లేగిసారు నైన్ అవు అవునా మీరు వాటర్ బాటిల్ క్యారీ చేస్తారా నాకు మీ ఫ్రెండ్ ఇప్పుడు నీ పక్కన లేదనుకుంటా
మా ఫ్రెండ్ ఆ లేదు ఇంకేంటి మరి ఒక అర నిమిషం నేను ఆమెకి ఫోన్ పే చేయాలి ఎవరికి వేరే అమె డబ్బులు కావాలి ఇప్పుడు
ఉమ్
మరి ఇప్పటి దాక ఏముఅయేది అప్పటి నుంచి మాట్లాడుతే కట్ అయిపోయింది హ కట్ అయిపోయింది ఓ హలో
హలో
సరే మరి మేము వింటున్నాంము మరి
సరే సరే
ఒక్క నిమిషం ఆగు లైన్ లోనే ఉండు నువు హలో హలో హలో